హలో
తిన్నావా
ఆ తిన్నాను నువ్ తిన్నావా
తిన్నా ఏం కూర వండుకున్నారు
పప్పు
పప్పు కూర
ఉమ్ ఏం చేస్తునావ్
సౌండ్ వస్తాంది పక్క నుంచి
సౌండ్లు ఏం లేవు ఏం చేస్తాన్నావ్
సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకో ఏం లేదు ఇవన్నీ టాపిక్స్ రాసుకున్నా ఇప్పుడు
ఆ
రోజువారి పనులు మరి ఏం మాట్లాడాలి అని చెప్పేసి రోజువారి పనులు వాతావరణం అని రాస్ కున్నా
ఇప్పుడు అవన్నీ రాసుకొని ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అనేది మాట్లాడుతున్నాం అన్నట్టు
మరి నార్మల్ ఏం మాట్లాడుత ఊకే అని చెప్పేసి వాతావరణం అన్నా అంటే ఎండకొడతాందా బాగా ఎండలు ఉన్నాయా మీ దగ్గర అని
అదే మార్చి నుండి వర్షాలు గూడా ఉన్నాయంట కదా మార్చి ఫిఫటీన్త్ అండి
ఇప్పుడు వర్షమా
ఆ వర్షం ఉందంట
ఉండచ్చు మన్ న్న మేము హైదరాబాద్ వచ్చినాం
ఆహా ఎక్కడికి
మొన్నా మా బావ వాళ్ళ ఇన్ చ్చిన మొన్న నైట్ వచ్చినము మళ్ళీ నిన్న పొద్దున ఐదు గంటలకి బయలుదేరి
ఎక్కడ ఏరియా ఎక్కడ
చెర్లపల్లి అంట బోడు పల్స్
ఓ అక్కడ మెయిన్ మెయిన్ బోడుపల్ అంటే దగ్ గ్గరా మేము ఉండేదో క్లాస్ట్ సికింద్రాబాద్ లాస్ట్
అవునా అంటే ఉస్మానియా తిన్నా
ఆ
ఉస్మానియా హాస్పిటల్ అయిపేయింది ఓ పిచ్చి అవి మాట్లాడే దే
ఎందుకు కీటాస్క్ కూడా మాట్లాడవచ్చు అని పెట్టిండు
అవ్ పెట్టిరా
ఆ నువ్వు మంచి చూడు చదువు లేదా ఉద్యోగం మాట్లాడు
ఆ ఓకే
ఉంది
ఆహా పిజికి అప్లై చేయలే
ఆహా ఏమన్నా జాబ్స్ పెడతలేవ ఆ
ఇప్పుడు ఎం జాబ్స్ ఉన్నాయి? ఏం జాబ్స్ లేవు
మొన్న ఆర్ ఆర్ బి అప్లై చేసింది కదా
ఇక మనం ఎప్పుడు రాయలండి
అహా రెండు రోజులున్నారా ఒక్క రోజున్నారా
ఒకటే రోజు మొన్న సా మొన్న పొద్దున పదకొండున్నరకి బయలుదేరినం మేము ఇక్కడ నుంచి మై బాధ్ నుండి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది. ఉస్మానియా హాస్పిటల్లో మా అక్క వాళ్ళు భర్త ఉంటే అక్కడ హాస్పిటల్ లోచూసి మా బావ వాళ్ళ కొడుకుది భర్ త్ డే ఉంటే ఆ రోజు మొన్న నైట్ కేక్ కట్ చేసి మళ్ళీ నిన్న పొద్దున్నే ఐదు గంటకు బయలుదేరీ ఇటు వచ్చినాం
ట్రైనా బస్సా
చెర్లపల్లి నుంచి ట్రెయిన్ కి వచ్చినాము కాజ్పేట వరకి అయ్యా ఇటు నుంచి ఇటు మేము బస్కుొచ్చేసినాం
మయిబధ్ దాక్ ట్రైన్ ఉంటది చెర్లపల్లి నుండి
మయిబద్ దాకా లేదు
ఉంది మహిబాద్ స్టేషన్ ఉంది అక్కడ నుండి ఇక్కడకి ఉంటది సికింద్రాబాద్ నుండి మహిబాద్, కే సముద్రము, ఖమ్మము అక్కడ దాకా ఉంటది ట్రైను
ట్రైన్ ఉంటుది కాకపోతే మేము చెర్లపల్లి నుంచి ఈ కాజుపేట వరకి ఆ సీట్ బుక్ చేసుకొన వచ్చినాం
ఆహా అయితే మీకు టైమింగ్ కరెక్ట్ లేదు
ఆ టైమింగ్ ఆ టైమింగ్స్ లేవు సీట్ బుకింగ్స్ కూడా లేవంటారు లేవు అని చెప్ వేసి చూసి ఇటు వచ్చినం
ఊ
బస్ కొచ్చేసిన వచ్చేల్ళు వాళ్ళు కూడా వచ్చేళ్ళు మావయ్య ఉన్నాడు త్తమ్మ నిన్న మాతోనే వచ్చింది
అట్లాగ కాచపెట్లో దిగు తే తను మూలగెల్లింది మీరు మైబాధ్ ఎల్లిల
ఆ ముగ్గురాం కలిసి బస్ స్టాప్ క్ వచ్చినాం హన్మకొండ బస్ స్టాప్ కి వచ్చి అక్కడి నుంచి ఇటు వచేసినాం
ఉమ్
ఏం కురవండి నావ్ మరి
అబ్బొ
పప్పు కూర
మీది
మది చికూడికాయ కూర
ఆ
అనే ఇక్కడే ఇస్తాను ఇప్పుడు
ఇక్కడనే చేస్తాండు
ఇండ్లో
లిప్స్ లిప్స్ దాట్ల
లిఫ లిఫ
అ
చిన్నోనీ ఇప్పుడు ఎవరు తీసుకుపోయురు మరి
పడుకున్నాడు
పడుకున్నాడా అప్పుడే ఇంత ఫాస్టుగా పడుకున్నాడు కదా
ఈ రోజు ట్వెల్వ్ థర్టీకి అట్లనే పడుకుంటాడు ఈ రోజు ఇంకా లేట్ అయింది
అవును
తినబెట్టి పడుకోబెడతా పడుకోబెట్టిన తర్వాత ఇక నాలుగు గట్ల స్నానం పపిస్తా ఇవాళ లేట్గా పడుకున్నాడు ఐదు గంటలలకు అట్లా వేస్తాడు మరి
ఆ
బ్యాంక్ లోక పోతుడా అన్నయ ఆ
నీ దగ్గర నుండి రీసౌండ్ వస్తాను కొంచెం సౌండ్ తగ్గించుకుంటే తగ్గిపోతుంది కావచ్చు పెద్ద పెద్దగా ఇచ్చర దీని గురించి ఎవరికి ఫోన్ చేయాలో అర్థ అయితే లేదు ఇరవై కాల్స అనంటే ఏం మాట్లాడుతాం నార్మల్ నార్మల్గా మాట్లాడంటే సరే మాట్లాడినాం
ఏంటిది
నార్మల్గా మాట్లాడడంటే మాట్లాడి ను
ఆ
ఇయా ఏమో దీనికోసమే స్పెషల్గా ఫోన్ చెయాలి మాట్లాడాలి అన్నంటే ఏం మాట్లాడాలి అని చెప్పి అర్థం అయితేలిదు
అందుకోసమే పది నిమిషాల టైం కాబట్టి సైలెంట్గా ఉండి మాట్లాడుకుంటే అయిపోతుది కదా వేరే విషయాలైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు
అదే ఇంక ఏ విషయాలైనా మాట్లాడుకోవచ్చు అంటే ట్ట రోజు వారయా
ఆ రోజువారగా అంట అంటే ఏం పనులు చేస్తారు ఏం చేస్తున్నారు
అక్క వాళ్ళు ఎంత దూరం మ మీకు దగ్గర నేనా
అ ఫుల్లు చుల్లు స్కూల్ ఫీజులు
అక్కడనే చదిపిస్తారు కదా
ఇ అక్కడనే అంటే చిన్న పాప హాస్టల్ నెక్కొండ
ఆ
బాబు ఫస్ట్ క్లాసు థర్టీ థౌజండ్
అక్కడ నేనా
ఇక్కడ నదురు వాల్ళ
మరి మీరు
ఇప్పుడు మార్చి లో ఎగ్జామ్ అయిపోతుది మార్చినే హాలిడేస్ ఏప్రిల్ దాకా లేదు స్కూల్ పిల్లలకి వాళ్ళకి
సిబి సిఎస్ఈ వాళది
ఆ
అయి పోతే మార్చి న్లె అయిపోతది మరి మీరెక్కడ చదివుపి త్తరు
నేను ఇప్పుడు జూన్ లో అడ్మిషన్ ఇప్పుడు చేయమని అంటురు కానీ నేనే జెయట్లే జూన్ లో చేద్దామని కుంటాను
ఇప్పుడు ఎకు ఎన్ని వర్స
మొన్న జనవరి ట్వంటీ నైన్ కి టూ కంప్లీట్ అయి త్రీ వచ్చినాయి అన్నట్టు జూన్ వరకి టూ అండ్ హాఫ్ ఫట్ స
ఆహా
కొంచెం మాటలు అవి ఇవి చెప్తే అయిపోతుది అయినా తీసుకుంటారంట తీసుకుంటాం వంటూళ్ళు నేనని తీసుకుంటే నేను ఏదన్న టూర్ చేసుకోవచ్చు అనేసి ఆలోచిస్తానుం
అవును అయన అంత చిన్న పిల్లల్ని తీసుకుంటారా త్రీ ఇయర్స్ లోపు
తీసుకుంటారు టూ ఇయర్స్ కే తీసుకుంటారు
పాము ఎంతనో పిజ ఎంత ఉంటందో
ఫీజు వచ్చేసి మంత్లీ టూ థౌజండ్ మొత్తం థర్టీ థౌజండ్ లో పడుతది ఆ
అవునా
బ్యాగు యూనిఫార్మ్ షూస్ మొత్తం వాలే
అన్ని వాళ్ళే థర్టీ థౌజండ్ మతుద
థర్టీ థౌజండ్ పడుతుది అదే పంపిద్దాము అని అనుకుంటాను ఇప్పుడే వొద్ వెలడయాడంటడు
మరిప్పుడే పంపిస్తే పాపం ఆయనకి ఏం తెలుసు
ఏ ఎన్ని గంటలకు పది గంటలకెళ్ళి పదకొండు పన్నెండు గంటలలకు వచ్చుడే రెండో గంటలు కూర్చుండు
అయ్యో రెండు గంటలేనా
అట్టలే అయినా ఆడిపిస్తారు కదా
ప్లే స్కూల్ కే ఇప్పుడు మీరు పంపించేది
ఆ లేదు ప్లే స్కూల్ కాదు ఈ స్కూలే కాని ప్లే స్కూల్ లో ఫీజులు బాగున్నాయి నలభై వేల కట్టాలి అందుకే ఈ స్కూల్ కి పంపిస్తానా మాటలూ ఏబీసీలు అవివి ఇప్పుడు చెప్తాడు చిమాని చెప్తాంటే చెప్తాడు అంగన్వడికి పం పంపిద్దాం అనుకుంటాను గాని మన దగ్గర లాగా ఉండరు అంగన్వాడోళ్ళు ఇడ మంచోళ్ళు ఉండరు బెదిరిస్తారు గౌతమయాడబ్బ బబ్బులు ప్రైవేట్ స్కూల్లో ఎద్దాం అని అనుకుంటాన చూస్తా మరి జూన్ వరకు
ఆహా
జూన్ జులై అట్లా ఏస్తా
ఎయ్
ఆయనకు కూడా తెలుస్తది కదా కల్చరు స్కూల్సు స్కూల్ కెల్నంత అంగన్వాడి ను ప్రైవేట్ స్కూల్ కు డిఫరెంట్ ఉండద
ఉంటది
ఉమ్
అదే మరీ అంటే మరి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇయొచ్చు కదా నేను కట్ చేసి మళ్ళీ చేస్తా ఆగు
ఆ ఎందుకు కంప్లీట్ అయిందా ఆ సరే ఆ ఒకే